నమస్తే అండి
హలో ఆ చెప్పండి బాగున్నామండి మీ బాగున్నరా
ఆ బాగున్నామండి
చెప్పండి
ఇదివరకు క్రికెట్ చూస్తారాండి మీరు
ఏంటండి
క్రికెట్ క్రికెట్
ఆ చూస్తామండి
అ క్రికెట్ లో ఏం చూస్తారా అంటే లైక్ ఓడిఏనా టీ ట్వంటీనా
నేను అన్ని టస్ట్ చూస్తా ఓడి అ ఓడిఐ టి ట్వంటీ అని చూస్తానండి క్రికెట్ అంటేనే అసలు ఏ ఒకటి వద్దిలి పెట్టను నేను
అవునండి నే నాకు ఇష్టమండి క్రికెట్ అంటే నీకెవరు ఉ ఎవరంటే ఇష్టంమండి
నాకు ఎం ఎస్ దోని అంటే ఇష్టం అండి
ఎందుకండి దేనికి ఆయనలో అంత విశేషం ఏముంది
ఆయన కొట్టే హెలికాప్టర్ సిక్సెస్ అంటే ఇష్టంమడి ఆ అదే ఆయన ఒక్క చేైతోటి టీం మొత్తాన్ని గెలిపిస్తాడు
అది నిజమేనండి మనకు ఆ ఆయన లాగ ఫస్ట్ కొట్టే సిక్స్ర్ క ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటారు
అవునండి అది ఏ ఏ ఫార్మాట్ అయినా అదే కానీ ఆయన ది గ్రౌండ్లకి దిగిడింటేనే అదొకటి ఇది ఉంటది అయన ఫాన్స్ ఫాలోయి ఆ అసలు ఆయన బ్యాటింగ్ ఆడిన ఆ ఫీల్డింగ్ చేసినా కూడా ప్రతిదీ మొత్తాం
తన తన క్యాప్టెన్సీ కూడా బాగుంటంది కదండడి తన్ర్ణయా వాన్ీ బాం
చాలా నెమ్మదిగా ని నిదానంగా ఏ తొందర పడకుండా
ఆ ఈ ప్రెజెంట్ ఇప్పుడు తన ఐపీఎల్ ఒకట ఆడుతుంటున్నాడు
అవునండి ఏది ఆడటం లేదాన్నిట ఆ రిటైర్మెంట్ ఇచ్చసాడు ఐపీఎల్ ఒక్కటి ఆడుతున్నాడు దానికి కూడా ఫ్యాన్స్ బాగా చూడ్డానికి వస్త వస్తారు
ఐపీఎల్ మరి తన రిటైర్మెంట్ ఎప్పుడు ఇస్తారంటారండి
ఆ ఇంకా ఏమి చెప్పలేదండి అసలు ఏమి అసలు పోయిన స పోయిన సంవత్సరమే ఉండేది కానీ పొయిన సంవత్సరమే చెప్పేసి నేను ఇప్పుడే మను అమను రిటైర్మెంట్సాడ చెప్పేసారా అనమాట ఎందుకు అంటే సంవత్సరంలో సంవత్సర నికి ఒకసారి కదండి ఐపీఎల్ వచ్చేది ఇంకా అలా లా ఆయనకి విశ్రాంతి కూడా దొరుకుతుది కాబట్టి ఆ అయిన ఇకా బావుంటది అది కాకుండా ఇంకా చాలా లేటుగా కదాండి బ్యాటింగ్ చేసినా కూడా ఆయన దిగేది గ్రౌండ్లకి ఫీల్డింగ్ ఫీల్డింగ్ చేసినా కూడా చాలా తక్కువ వా కపింగి కాబట్టి ఇంకేమ అంతా ఉండదు ఆయనకి ఇంకా మ్యాచ్ మ్యాచ్ కి ఉంటది కాబట్టి రెస్ట్ ఇంకేం కాదు
అవును ప్రతిదీ తనంటూ తన క్యాప్టెన్సీలో పృథ్వరాజ్ గ గైకోవాడ్ క్యాప్టెన్సీ చేసి తనకి తన క్యాప్టెన్సీ ఇంప్లిమెంట్ చేసి తనకు వల్లిస్ తీసుకొని తనకి ఇచ్చి నేర్పిస్తూ ఉంటే చూడ్డానికి బాగుంది అలానే వాళ్ళు గెలిచే నాచలు కూడా బాగున్నాయి డిఫరెన్సీ ఇంకా ఎన్నో దగ్గరుండి నేర్చుకుంటే మంచిదేమో
అ ఆవు
పై సిఎస్ టీమ్ కి హెల్ప్ అవుతుంది సో దట్ ఇంకో
ఆ అసలు ఇండియాకి ఇండియాకి కోచ్ గా ఉంటే ఇంకా బాగుంటుండే
అవునండి ఆ ఛాన్స్ రా బాగా వస్తుందండి
గౌతమ్ గంభీరు స్థానంలో దోని వచ్చింటే కోచ్గా బాగుంటుండే
కానికి బాగా అనుభవం ఎక్కువ కదండి
ఆ అదే
ఆ అనుభవే వాళ్ళు నేర్పించేవాళ్ళు
ఆ తను గ్రౌండ్ లో లేకపోయినా కూడా మా కోచ్గా ఉండి కూడా గెలిపచ్చేస్తాడు
అదే అదే తన విషయం ఏంటో తనకు తెలుసు తన పద్ధతి ఏంటో తెలుసు తన విధానం ఏంటో తెలుసు కాబట్టి
కానీ పెద్దవాళ్ళు చూడాలి అవన్నీ సెలెక్టర్స్
అవునండి అవునండి
మేనేజ్మెంట్ గుర్తింన్ చాలే
ఓకే కానీ ఆ మేనేజ్మెంట్ టైం తీసుకుంటది కదండి ఎవరిదైనా మ్యూచువల్ ఉంటుంది అటువైపు నేన్ ఇరు వైపుల నుంచి ఉంటుంది అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇష్టమైతేనే అడ్కోచ్ చేస్తారు ఏ కోచ్ అయినా చేస్తారు ఒక తనకంటూ తన ఫార్మింగ్ కూడా చేస్తారు కదండి ఖాళీ టైం లో తనకు ఒక కూతురు కూడా కూతురు పేరు దేవా
అవునండి
తన చదువుకుంటుంది ప్రెజెంట్ అయితే ఈయన ఫార్మింగ్ చేస్ చ నాచురల్గా ధోని గారికి బైక్లు అంటే చాలా ఇష్టం
ఓకే
స్టో రూమ్ పెట్టుకున్నారు నే ఆయన గురించి ఇష్టమైనప్పుడు చూసా ఆ ఏం చేస్తారు ఆయన అంటే ఫార్మింగ్ చేస్తారు ఆయన మొక్కని కుక్కల్ని ఎలా చూసుకుంటారో తన తో ఉన్న వాళ్ళని అలా చూసుకుంటారు ఎంత కామ్ గా సైలెంట్ గా ఇంటెలిజెం ట్గా ఆడుతారు ఆట అంతే రియల్ లైఫ్ లో కూడా ఉంటారని అర్థ అయింది ఆయన తిరిగే విధానంలో గాని తను తీసుకునే టీమ్ లో గాని ధోని నెంబర్ వన్ టెస్ట్ త్రయ్ అంటే కేవలం అంటే కేవలం ధోని ప్రిఫరెన్స్ వాళ్ళే
అవునం అవును
సో అంత సపోర్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళలో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఇండియాని విధానం తీసెలాగా
ఆ అవును
ప్రతిదీ మనుకంటు కొన్ని కొన్ని ఉంటాయి కదండి
ఆ ఆ ఆ అదే
వాళ్లలో వాళ్ళు ఒక మ్యాచ్ మనం గెలుస్తాం ఒక మ్యాచ్ మనం వోడిపోవచ్చు కానీ మనం ఎంత ఎఫర్ట్ ఇచ్చాము అనేది ఇంపార్టెంట్
ఆ
అయితే ప్రతి ఆట మనం గెలవాలన్న ఆటతోనే దిగుతాడు గెలిచాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచాడు అ సిక్సస్ కొట్టడం హైలైట్ ఏనే గ్రౌండ్ లో దిగి బాట్ పట్టుకుంటే సిక్స్ ఈ సిక్స్ అరుస్తూనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టేడియ లో కూర్చుకొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్
సిక్సర్లకి మారు పేరు ధోనిలో ఉండే ప్రతేకత అదే ధోని దిగిన్ ఏంటంటే ఏదో ఒకటి చేసేస్తాడు అలా అంటే ధోని యొక్క
అవునండి
అసలు ధోని వేరు మిగితా ఆ ధోనికి
ప్లేయస్ వేరు తన ఎంతో మందిని పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది తన జాడీ జాలలో నడిచే వాళ్ళు ఉన్నారు
అవును
తనకంటూ ఒక టీవీని రెడీ చేస్తున్నాడు తనకంటూ ఒక విధానాన్ని నేర్చుకున్నాడు తనకంటూ ఒక ఒక గ్రూప్ ని మెయింటైన్ చేస్తూ తనకంటూ ఒక
ఇలా ఉండాలి కామ్నెస్ గా కుల్గా ఏదన్నా చేయాలనుకునీ ఎక్కువ తొందర పడు కుండ ఆవేశపడుకుండాా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని
ఆ
కొన్ని ఉంటాయన
ఆ అండి ఎస్ ఎస్
ప్రతీదీ మనమనుకుం జరగదు కదండి కొన్ని కొన్నిసార్లు ఆటలో మనకు అనుకూలంగా జరుగుంది. వేరే వాళ్ళకి వేరుగా జరుగుతుంది
అవున
ఇంతా మనకి రాసి పెట్టింటే మనకు ఉంటది లేదంటే లేదు అదేదైనా నేను ఏదైనా నేర్చుకోవాలి మనందు అడ పాఠం కింద కూడా బగనే మని తనకున్న మంచి క్వాలిటీస్ అందరు నేర్చుకోవాలి
అదే
థ్యాంక్స్ అండి
ఆ
థ్యాంక్స్ అండి నాకు తను గురించి కొన్ని ఇంపార్టెంట్నే చెప్పినందుకు
ఓకే అండి
ఇంకేమని తెలుసా అండి మీకు చెప్పడానికి
ఏంటండి
కేమనా తెలుసా అంటున్నా
ఇంకేమున్నాంటే ఇంకేమి ఉన్నాయండి ఎక్కువ ఇంకా మనం చూసేది ఇష్టపడాలంటేది క్రికెట్
అ
క్రికెట్ అంటే ఏందో అడబోతే ఎన్నో ఆయితుంటాయ్
అవునండి
గెలిచే మ్యాచ్ లో కూడా ఓడిపోయవు ఏం ఉంటది ఒక ఉపాసం అది
హుహుమ్
ఆ పరిస్థితి వస్తాయి
అవును అవును
అలా ఉంది ఇప్పుడు నాక్స్ ఆ కర్రీ బల్ వర్కి బ మ
సరే అండి మాకు చాలా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్
ఆ అదే అద